హలో గుడ్ ఈవినింగ్ అ హలో
ఆ టాపిక్ యూ వాంట్ టు డిస్కస్
ఫెస్టివల్స్
మాది తెలంగాణ మా తెలంగాణలో ఎలా అంటే ఫెస్టివల్స్ అంటే ముక్కా సుక్క లేనిది ఫెస్టివల్ గడవది ఫస్ట్ ఆఫ్ ఆల్
అవును
ముఖ్యంగా సంక్రాంతి అయితే మాత్రం కోళ్ళు మేక లు పొట్టేళ్లు యాటలు దసరా మాత్రం ఇక డేంజర్ మాక్సిమం కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుది మరి మటన్ చికెన్ లో మాత్రం తెలంగాణ ఇజ్ ద హైయెస్ట్ స్టేట్ ఇన్ ప్ర్రొడక్షన్ ఆఫ్ దట్ మీీట్ అ
ఎక్కువ తెలిసిన ఫెస్టివల్ ఏంటి అందరికి
ఆహా
ఫేమస్ ఫెస్టివల్ హా
దసరానా
దస్రా బతుకమ్మ
అవునవును
సంగ ఎనక వెళ్కోవాలి
క్కర మాత్రం దీవళి అంటే కొంచెం అటు మహారాష్ట్ర టైప్ ఎక్కువ ఇగా దసరా దాసరున్ను బతుకమ్మ అంటే తెలంగాణలో ఇగ
పెద్ద పండుగ
బతుకమ్మ ఏంటంటే పువ్వులను పూజించే పండుగ నేచర్ కి పునర్జన్మని ఇవ్వడం లేకుంటే ఆ పువ్వులను కోసి అలంకరించి
బతుకమ్మని జెయడంలో ప్రతి పని చాలా సంతోషంగా ఉంటది ముందు నుంచే పూల కోసం వెతికి పూలను కలెక్ట్ చేసుకొని టీని కట్టలు కట్టుకొని కలర్స్ ప్రిపేర్ చేసుకొని ఎంత కలర్ఫుల్ బతుకమ్మో ప్రిపేర్ చేసామ అని
ఇలా అంటె నేను అయితే గుట్ట పోయి తంగేడాకు ఎక్కడందో వెతికి వెతికి చెట్ల అనక పుట్టలనక రాళ్ళ అనక రప్పలనక ఎక్కి కోసి తీసుకొచ్చి ఇంట్లు ఇస్తే ఆ ఫీల్ ఉంటుంది అంటే అంటే బతుకమ్మ నేనే చేసినా అన్నంత గొప్పగా ఉంటది
అవును బతుకమ్మని చేయడంలో అసలు తంగేడు ఇంపార్టెంట్ మన వాళ్ళకి
ఇకాా మా చెరువులో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ డిమాలిష్ ఎక్కువ మాత్రం ఉంటుంది దాన్ని స్టెబిలైజ్ చేయడానికి బతుకమ్మ పండుగ మాత్రం వినాయక్ చవితి తర్వాత వస్తుది కాబట్టి నో ప్రాబ్లం ఎట్ అల్ చాపలు, అందులో ఉండే ఆక్టపాస్లు జెడ్ షార్క్లు
ఓ సై క్రిజన్గుడా ఉంది
వినాయక చదత్రోజు దుర్గమాత తర్వాతనే వస్తది బతుకమ్మ పండుగ
అవున
ఇప్పుడు వినాయకచవితప్పుడు దుర్గా మాత ను వినాయకుడిని ప్లాస్ట ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు కాబట్టి మేమ్మ్ నిమజ్జనానికి ఏం చేస్తాం చరలేస్తాం అప్పుడు అదంతా కడ్డ మీద అయిపోతాయి అంటే పండలటైనప్పుడుచ్చ ఇల్లో ఉండే చేపలన్నీ చనిపోనాయి ఒకసారి
ఓహొ ప్లాస్టిక్ వల్ల
ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్
ఓకే
అవడం వల్ల ఏం చేసినాంటే ఇగ పువ్వు పూల్లో ఉంటాయి గా పూలల్ల పాలన్ గ్రైన్స్
ఉహ
ఇప్పుడు తెల్సా మమ్మీకి
తెలుసు
ట
అ హలో
ఆ చెప్ప నా వెళ్తన్నారు
అసలేం అడిగిల్లు
ఒక నిమిష
మీ వాయిస్ చిన్నగోస్తుంది ఆ బలేం ఫ్రెండ్ తెలుసు
మలన్ ఫ్రెండ్స్ వల్ల మనకి ఏం యూజ్ ఉంది తెలుసా
ముకులా పోతే డస్ట్ వచ్చి ఇన్ఫెక్షన్ అయితది తుమ్ములో వస్తాయి.
పలంగ్రేన్ని
ఓటుగాకోయల్న మరి కూరలాగండల్నా
పాలన్ గ్రేన్ ఒక పాలన్ గ్రేన్ కి ఎగ్జైన్, ఇంటైన్ అని రెండు ఉంటాయి. విజ్ఞన్ ఈస్ ద హార్డ్ కోర్ లేయర్ అది అన్బ్రేకబుల్ అన్న మాట
అ ఇగా
పలాని గ్రేన్ ఎక్కడ నుండి వస్తుంది పాలన్ ట్యూబ్ పాలన్ ట్యూబ్ ఎట్లా తయారైతది? పాలన్ ట్యూబ్ ఒక టెట్రాడు, ఫోర్ టెట్రాడ్స్ ఉంటాయి దాన్ని మైక్రో మైక్రోస్ఫురాన్జమంటాం
ఉ
మై నుండి పోలన్ ట్యూబ్ వస్తాది. పోలన్ ట్యూబ్ నుండి అది ఎప్పుడైతే ఈ స్టిగ్మా ఉంటుందిగా
ఆ స్టి స్టిగ్మా
సినిగమా దగ్గర డిశ్చార్జ్ అయినప్పుడు చలాసలు ఎం నుండి మైక్రోపాయల్ ్రూ లో్బల్ గెల్తాయి
ఓకే
ఇప్పుడే లోపలి బిక్టాజ్ అయినప్పుడు ఫస్ట్ ఎ్పరేటర్స్ ఉంటాయి కద మ్యామ్
ఆ
ఈ సీనిర్ జిప్స్ అక్కడ డిశ్చార్జ్ అయితే ఒక ట్యూబ్ ఒక పాలన్ గ్రైన్ అది ఫర్టిలైజేషన్ ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఇప్పుడు ఇంకో ట్యూ ఇంకో గ్రైన్ ఉందియా పోాలన్ గ్రైన్
అఓకే అండి
పదన్ గ్రీన్ అనేవి న్యూక్లియస్ సెల్ అంటే ఎక్్ సెల్ ఉంటాయి మధ్యలా టూ ఎక్ ఆ టూ హెచ్ఎల్స్ ఉంటాయి అందులో త్రీ న్యూక్లియసస్ ఉంటాయి
ఉం
అందులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫర్టిలైజేషన్ అయితే అన్ని డబుల్ పట్ల చేసిన అంటం మరోది ఏమంటం అంటే ఈ యైట్ న్యూక్లియోటైడ్ శివన్ సెల్ అంటం
ఉం
హస్ అంటే మేల్ని ఫీమెయిల్ ని ఎక్కడైతే జ ఈ ప్రాసెస్ అనే జరుగుతదో అది సెవెన్ సెవెన్ సెల్ ఎయిట్ న్యూక్లియేటెడ్ అని పిలుస్తాం
సో దాని వల్ల ప్లాన్స్ వస్తాయి
అలాగే ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు గ మ్యామ్
ఆ
అప్లైట్స్ వాల గ్రైన్స్ ని కన్జూమ్ చేస్తారు
ఓకే విన్న నెన్ గూడ
కన్జూమ్ చేసినప్పుడు వాళ్ళకు బ్లడ్ సర్కులేషన్ అనేవి ఇంప్రూవ్ అయితవి ఇంప్రూవ్ అయి్యి వాళ్ళ లోపల ఇప్పుడు మెలనిన్ ఉంటంది గ మ్యామ్
ఆ ఆ
స్కస్తాయి పిట్యూటరీ గ్లాండ్ లో హైపో తాలమాస్ ఉంటదిగా హైపో తాలమాస్ పిట్యూటరీ గ్లాండ్ స్టడీ హైపోతలమాస్ ఆస్ పిట్యూటరీ గ్లాండ్ నీ ఎఫెక్ట్ చేసినప్పుడు పిట్యటరీ గ్లాండ్ ఈ ఇర ఈ ఇప్పుడు ఇది ఉంది ఆ నిలయానికి ఆ ఎలా అంటే మెన్ కి రియాక్ట్ అయితుది రియాక్ట్ అయిి మన లోపల బ్లడ్ బూస్ట్ చేస్తది అంటే ఒక అథ్లెట్ ఎ ఒక ఆక్సిజన్ ఒక వాళ్ళు రన్నింగ్ చేస్తుారు అనుకోండి రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందది ఆ దాని అందినప్పుడు వాళ్ళకు హార్ట్ ఫుల్ స్పీడ్ తో పంప్ అయితది
అవును
బ్లడ్ ని ఆక్సినైడ్ చేయడానికి పిల్ల రన్ అయితది అప్పుడి మేర ఈ వాలంటీర్స్ అనేటి ఎట్లా వర్క్ చేసాయ అంటే హై రేట్ ఆఫ్ ఆక్సిజన్ బ్ల డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేసి అథ్లెట్ కీ ఏటిపి అందజేస్తుంది ఏటీపి అందజేసినప్పుడు అతని లోపల డియాక్సినేటెడ్ బ్లడ్ లేదు కాబట్టి అతనికి ఎక్కువగా మోస రాదు సో అతను ఫాస్ట్ గా కూరకడానికైనా దేనికైనా
హల్ప్ జేస్త
అవు
సో అథ్లెట్స్ కి హెల్ప్ అవుతుంది బౌలింగ్ గేమ్స్
అవును హ్యూమన్ పెెస్న్ అట్లా అలాగే దీనికి మీరు అన్నట్టుగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి్
ఆ
ప్యాంస్ పీసెస్ ఉంటాయి కద మ్యామ్ ల్యాండ్ స్పీచెస్ ని లాంగ్ టర్మ్ లా మనం ప్రిజర్వ్ వయాలంటే ఆ పాలంగ్రంచి మనం మైనస్ వన్ నైన్టీ సిక్స్ డిగ్రీస్ లో నైట్రోజన్ నైట్రోజన్ లో స్టోర్ చేసేది ఉంటే అది మనకు ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ దాకా ఉంటాయి మ్యామ్ ఈ స్పీసీస్ ఎండ్ అయిన మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకున్న ఆ జార్ నుండి ఆ స్పీస్మెట్ ని తీసుకొని మనం ఫర్టిలైజ్ చేసినామ అంటే మనకు కన్ఫామ్ ప్లాంట్ అనేది మళ్ళీ బతుకుది ఈ కాన్సెప్ట్ ఎట్లా అంటే ఎగ్జాక్ట్ డైర్ వోల్స్ ని మొన్న రీసెంట్గా కనిపెట్టినట్టు ఇది కూడా
ఓకే చాలా ఈయూజ్ అండి
అను ద థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్
ఆ
థ్యాంక్ ఫర్ యుర్ టైమ్ మ్యామ్స్ టై వై అప్ థ్యాంక్ ూథం య బాయ్ ఓకే బాయ్ బాయ్